ఉమ్ వినపడుతుందా ఇప్పుడు నాకు
అ
హలో ఏం చేయలేదు ఖాళీగానే ఉన్నాను వినపడట్లేదా ఇప్పుడు
వినిపిస్తాంది
అవునండీ
పిస్తాంది నేను ఆయిల్ పెట్టుకును
రేపు హెడ్బత్ చేస్తారా మీరు
బాగుంటాయి ఆ
అమ్మా నాయి నాకే ఊడిపోతా ఉంటాది
చెప్పండి సీక్రెట్ మేము కూడా వా
అసలు ఉంటెనే కదా ఫస్ట్ చె పడానికి నాకే హెయిర్ ఎక్కు ఊడిపోతా ఉంటది ఏం చెయాలి
ఇప్పుడు ఇప్పుడు కొంచ కొంచం లావు వస్తంటె మాకు
అట్లే ఉండదు లూజ్గా అల్లుతాను కాబట్టి అట్లా కనిపించి ఉంటది ఎన్ని చేస్త అసల్ ఇంకా ఉపయోగం లేదనిపించింది అట్లేం కాదు నాకు ఎన్ని యూజ్ చేసినా అది ఏది సేట్ టావదు ఊరికే డబ్బులు వేస్ట్ చేస్తాండ హెయిర్ పైన హేయిర్ పైన చాలా డబ్బులు పెట్టేసిన్నా నేను కానీ నాకు ఏ రిజల్ట్ ఉమ్ అవ్ వాల్ ఏం చేసినా పోదుదది అట్లే ఉంటది హ్మ్ లేని వాళ్ళకి ఏం చేయకపోయినా అది పోతానే ఉంటాది అన్ని చేస్తాను
హ్
ఉ అవునవును
అది మీర్ చిన్న
ఎంత కేర్ చేసిన అన్ అప్పుడు బానే ఉండు మళ్ళీ హాస్టల్ కెల్పో అక్కడ వాటర్ సెట్ అవ్వక అప్పుడు మళ్ళీ చేన్ జ్ ప్లేస్ చేంజ్ ఐతే వాటర్ సెట్ అవ్వవు కదా
సో అప్పుడు చేంజ్ అయి అన్నీ ఏది కనపడితే అది అన్ని తెచ్చుకొని ఒక పర్టికులర్ గా నేను వాడ్ని స్పెసిఫిక్ ఇదంతే ఏం ఉండవక్ ఒకసారి ఒకటి ఇంకోసారి ఒకటి ఏది కొత్తగా కనిపిస్తే అది తెచ్చేస్తా
ఆ
ఎంత ఉంటే కనీసం ఆ ఏదైనా ఉంటే మనం అదే వాడోచ్చు ఏ దానికి ఏం రిజల్ట్ తెలియట్లే అందుకే ఇంకా
ఏది పడితే అది వాడదాం అని డిసైడ్ అయిపో ఆ
అంతే ఇక ఏది వస్తే అది వాడేస్తా ఉంటే ఉండనీ పోతే పోని
హ్
ఆయిల్ అదేంటి ఆల్మండ్ ఆయిల్ ఆయిల్ కూడా నేను ఒకటనే ఏమి వాడను ఒకసారి ఒకటి తెచ్చుకుం టా ఇంకోసారి ఇంకొకటి ఈసారి కూడా చేంజ్ చేయాలి ఆ ఆయిల్ వల్ల హెయిర్ కలర్ మార్పోతా ఉంది
అవునా ఏ కలర్ అయితాంది
అంటే అది ముందు బ్లాక్ గా ఉండే ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ వాడుతుంటే అది ఏదో బ్రౌన్ కలర్ లో మారిపోతా ఉన్నట్లుంది ఆయిల్ వల్లన మరి ఏమో నాకు తెలియట్లే నేను ఆయిలేనే అనుకున్నా ముందు బ్లాక్ ఉండే ఆమ్లా ఆయిల్ వాడేటప్
అందుకే ఎక్కు
ఎండకా
పోసి కాగకుడదా ఇంకా
అంటే ఎక్కడికి పోతాం ఎక్కడికి పోం కదా మరా ఆహ్ అంటే ఆయిల్ పెట్టినం కాబట్టి మే బి అట్లేమో ఏదో ఒక రీజన్ అన్ని మనకే ఉంటాయి
మ్ అవును
ఉమ్
కే అబ్బాయిలాగా బరి ఫ్రెష్ ఆ
మనం కూడా పెట్టుకోవచ్చు వాళ్ళకి ఏం వాడకపోయినా వాళ్ళకి ఇంత ఇంత పెద్ద హెయిర్ ఉంటది కొందరు పెంచుకుంటా ఉంటారు కదా
అవును నిజమే అగొ మసాజు ఇంకొక అలా సడబుద్ది కూడ కాదు
ఉమ్ అవును నాచురల్గా ఉండకుండ వాళ్ళు ఇంకా అట్లా చేస్తా ఉంటారు
ఊ
డబ్బులు ఉన్న వాళ్ళు అన్ని చేపిస్తా ఉంటారు అస కొ కొంతమందికి మంచిగా ఉంటది కానీ కొంత మందికి అసలు సెట్ అవ్వదు ఆ పేస్ కి అట్లా
మీరు ఇప్పుడు స్నాక్స్ నా ఫ్రెండ్
ఏం లేదు అసలు ఏం తినలేదు బయటికి వెళ్ళాలంటే రోజు వెళ్ళాలీ అం పిస్తది
పని మంచిగ డబ్బులుండవ్
ఉ ఊరికే వాడేస్తాము ఉన్నప్పుడు మళ్ళీ కావాలంటే అప్పటికి ఉండదు ఆకలి అవుతాం బయట ఏ తిన్నా నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది హెల్త్ ఇష్యూ అయిపోతది ముందు ప మణిపుర్ అట్ల తినేదానే రేరుగాయినా
అ
బట్ ఇప్పుడు అది కూడా స్కిప్ చేసేసాను మామ
ఇదేమిటి ఇంత రేటు
ఏవుంటయ్ ఏముండదు ఏదనా తినాలినిపిస్తే స్వీట్స్ అట్లా లైట్ గా ఏదో ఒకటి తింటాను ఇంకా ఫ్రూట్స్ అట్లా ఏమన్నా తినాలన్ పిస్ ఏ తిన్న ఏదోకటి ఉండకుండా వదిలేయాలిగా
పిడ్స్ దే నాది
లేపంటిస్
చివేది చానా బావున్
తింటా
ఇక్కడా వేడి వేడిగా చేస్తాను వేడిగా అనిపిస్ చదక్కడ
ఉ ఊ ఊ
ఇశ్వాసది రోజు అది తిన్నాం
ఊహు ఎందుకిచ్చారు
ఇంట సారిలా హాస్పిటాల్ కొచం
ఊ
ట్రై చేసిన చాలా బా చింది
నీయకు నద్దు
కాలేజ్ జోర్ మీద
ఊ బాగొచ్చిందా
అదే ఎల్లోకల
అది నార్మల్ గా మనము అది అట్లా చేసేటప్పుడు నార్మల్ గా చేస్తే ఓ దాంతో పాకం వేస్తారు కాబట్టి అది మెత్తగా అపోద్ది ఓకే చక్కర పాకం మేసిన వల్ల అంద
అవును ట్రై చేయలేదట్లా
అ లేదు నను అంత పెద్ద వత్తవ్ అంత ఏం వేసి నేను ఇంకేస్ నాకు ఏదన్నా ఇంక తినాలినిపిస్తే అప్పుడు ఇంకా మా అమ్మ హెల్ప్ తీసుకుని అప్పుడు ఏదన్నా చిన్నగా చేసుకుంటాను
ఉహ్మ్ నాకిరాలు ఇష్టం నాకు
అదో సాటిస్ఫాక్షన్ ఉంటది మనం కూడా ఇంత బాగా చేస్తం స్తామా అనేసి అనిపిస్తుంది కదా
ను బాగా వస్తా ఇంకా అప్పుడ చలు తప్పరే
ఉమ్మ్ హుమ్ మనకు చేసుకునే టైం వస్తా ఏదో ఒకరు
మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది
అవు నా ఇప్పుడు ఇన్
ఆ ఆ ఇప్పుడు వినబడు
ఔను మీరు ఫిట్గా ఉండడాని యోగా
అసలేం చెయని ఎందుకు చెప్ప ఉండది అట్ల మళ్ళీ అవన్నీ చేస్తా ఏడో దగ్గర పట్టిస్తే ఇంకంతే అట్లాంటిదేని ట్రై చెయను నేను
అవున మీరు ఎప్పుడు కిరాక్
ఉహ్మ్ లేదు ఇంతవరకు ఎప్పుడూ లేదు అద అయితే
ఊ హ్మ్ ఎస్
ఎందుకు తినకపోయినా ఇట్లా అనిపిస్తంది గాని బట్ ఎప్పుడు అయితే అట్లు ఏం జరగ హలో
మీరు ఒంటమిట్ట అనే టెంపుల్ కి పోయినారా మీరు ఎప్పుడన్నా
ఊ హ్మ్ లే దు నేను ఎక్కడికి పోలేదు పోలే పోలేను కూడా అని అనిపిస్తుంది నాకు ఎప్పుడూ ఇంకా మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లినప్పు అప్పుడే వెళ్ళాలి నేను ఇంకా నాక ఇంక అంతకు మించి చి నాకు ఎక్కువ కోరికల్లేవ్
ఇంకేంటి ఇప్పుడు పడుకుం
మీరెళ్తా ఉంటారా బయటిక్ అంత లేదు లేదు ఇప్పుడేం పడుకోను ఇప్పుడు పడుకుంటే మళ్ళీ లేవడం కష్టం నేన్ కాళీగానే ఉంటే ఏదో ఒకటి ఫోన్ చూస్
అ
మ్
ఫోన్లొ ఇప్పుడేంచేస్తారు
మ్ ఫోన్ లో ఏం చూ రీల్స్ స్క్రోల్ చేస్తాంట ఆ సరే మేడం